ఉమ్ ఇనిపిస్తుంది
తను ఫోన్ ఇచ్చి కట కాల్ టెన్ మినిట్స్ అయినంక కట్ చేయిరా అని షాప్కెళ్ళింది
ఉమ్ మరెందుకు కట్ అయినట్టు ఇట్లా
అట్లే అయితది అప్పుడుప్పుడు కంటిన్యూగా చెత్తన్నే ఉన్నాం కదా. నేనేం చెప్తా అంటే కాల్. కట్ చే చేస్తుంటే కట్ అయింది అని చెప్తా. ఓకే
ఎవరికీ చెప్తవ్
తనకే
ఉమ్ ఆల్లిద్దరు ఎళ్లిర్రా ఏందే రీల్స్ పంపేదే పంపుతున్నావ్
ఉమ్
రీల్స్
ఉమ్
పంపేది పంప్పుతున్నావ్ అంటున్నా
పంపొద్ద
అట్లనన్లేదు
నా ఇష్టం ననిష్ట
సరే మేడం సరే
యస్ ఎం చేస్తన్నావు
ట్రాన్స్పోర్ట్ సిస్టం ఆక్సరేటివ్ ప్రాస్పర్లేషన్
చదువుకుంటున్నావా
యస్
చదువుకో చదువుకో నువ్వు చదువుకోవడమే నాకు కావాలి
హీ హీ నువ్వు ఎం చేస్తావ్ ఎగ్జామ్స్ ఉన్నాయా
లేవు ఇప్పుడు
ఎప్పుడు స్టార్ట్ ఇగ నెక్స్ట్ మంత్ ఉంటాయి కావచ్చు కా
మేలో ఉంటయి అంటే మధ్యలో ఇంటర్నల్స్ ఉంటాయిలే అట్లా అక్క కూడా చేస్తాది రేపు మాట్లాడిన అవసరం లేదు లే కాని భయపడక్ లే గని జస్ట్ కాల్ ఆన్సర్ చేసి పక్కన బెట్టెసేయ్ నువ్వు ఒకసారి అక్కొకసారి అట్లా ఇప్పుడు కంటిన్యూయస్ గా చేస్తున్నాం కదే అందుకే అట్లా కట్ అయితున్నాయి కాల్స్ అట్లా
అట్లా కూడా ఆన్ టైం బిజీ వచ్చి కట్ అయి దానికదే కట్ అయితది సర్వర్ ఎక్కువ ఉండి బ కట్ అయితదా
ఉమ్
రేపు ఇడా బస్టాబాదుల పండుగ ఉంది
ఏంటిది
పోచమ్ పండు
ఉహ్మ్
ఫెస్టివల్ ఫెస్టివలేన పండుగు
ఏంద్
అట్ ఎళ్ళాలి ఎళ్ళాలి ఇగ జస్ట్ కాల్ లిఫ్ట్ చేేసి అట్లా పెడతా అంతే
అపుడికెళ్తావా
ఉమ్ నేను మేను
ఎందుకు ఇగ ఏంటది
మామండు నువ్వు మటన్ తినవారా నువ్వే గాదరా మటన్ తినేది రా అనుకుంటంటు
హు్హ్
పోషమ్మ పండుగకు మేకన్ కోస్తర్ ఉమ్ ఒకటి తల్లి ఒకటి పిల్ల రేండిటిని కట్ చేస్తర్ పెళ్లికి ముందు అబ్బాయి వసడ
అ ఉంటేమన్ మా ఇంట్లో కూడా జేత్తర్లే గాని పండగ అంటార్ మేమ్
అదే పండుగ పోచమ్మ పండుగ
ఊ ఇంట్లోనే గా
ఆ ఆడ వాళ్ళుర్ల
నువ్వేప్ నువ్వేప్ ఎప్పుడు అయిపోతవు మరి ఎప్పుడు ఫ్రీ గా ఉంటావు
ఏ నేను లిఫ్ట్ ఏషి ఏమున్నది అన్ని డప్పుల సప్పుడవ్వనిపిస్తాక్ హీ
ఏ ఒద్దే పాపం
నేను ఫ్రీ గున్నప్పుడు నీకు మెసేజ్ చేస్తలే
ఊమ్ అంటే ఆ ఏమనడు కొంజం సేప్ ఫ్రీ టైమ్ దొరికిన కూడా కొ కొద్ద్ ఒక టెన్ మినట్ జోరికిందనుకో ఎవరోకల్ చేయచ్చు మళ్ళీ టెన్ టెన్ మినట్స్ ఒకలు అట్లా మ్ ఇగ మొత్తం ఇద్దరు ఫ్రీ గా ఉన్నప్పుడే జెయాలి అంటే ఇక టైమ్ వేస్ట్ అయితదిగ అయిపోత దకద ఉమ్ థ్యాంక్స్ హమ్మ
ఫోర్ మినేట్స్ ఆగింది
మరి అంతలేదు ఊమ్ ఇంకా తిన్నవా అన్నం
ఏ లేదు ఆంటి వాళ్ళు కర్రీ చేస్తుర్రు
అ ఎస్స్ సఫ్ కోర్స్ ఒకర్ని నువ్ ఇగ తిన్లేదే తినాలి కట్ టైందిర ఇంతసేపు కాల్ కనెక్ట్ గాలే రెండు సార్లు చేస్తే రెండు సార్లు కట్టే అయింది నాద ప్చ్ తనే నీక్ జేస్తే ఆన్సర్ చేయనీకి రాలే మెసేజ్ ఏమో సర్వర్ అనౌన్ ఎర్రర్ వస్ ఫౌండ్ అని వచ్చింది నీ నీ దాంట్లో మెసేజు అయితే కట్ చేసి చేసి రెండు సార్లు చెత్తే అట్లే వచ్చింది ఇక మూడోసారి మళ్ళీ చెత్తే ఇప్పుడు కనెక్ట్ అయింది అంబ్రదొకసారి అయిందా